హలో మాట్లాడానికి ఫ్రీ గానే ఉన్నారా సార్
ఆ ఫ్రీగా ఉన్నా అండి
కొన్ని ఏదో నిద్రలో ఉన్నట్టు ఉన్నారు
లేదు లేదు లేదు
గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్
మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడదామా.
ఆ ఓకే
మీరు కొంచెం వాయిస్ ఎందుకో స్లోగా వస్తు. స్తుంది అంటే నిద్రపోతున్నట్టు వస్తుంది. కొంచం
ఇప్పుడు బాస్తుందండి
ఆ
ఓకే చెప్పండి సరా దీపావళి మీకు.
ఆ మాకు నాకు వచ్చి వినాక్ చవితిదంటే ఇష్టం సార్
ఓకే వినాయక్ చవితి ఇష్టమ ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా
నాకు చో తీకస్కిక్ అంటేంట ఒక ఫైవ్ డేస్ అలా అక్కడే గడుపుతాము ఇద్ద్రాం దగ్గర అంటే ఫ్రెండ్స్ అంతా ఎక్కువ కలుస్తాము. అంటే మొత్తం మొత్తంమంతా అంటే ఆ సందులో ఉన్న వాళ్ళు అంతా ఒక దగ్గర చేరి. నైట్ అంతా మేల్కనిక అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చుతుది సో నాక్. చ
ఇన్వల్మెంట చాలా బాగుంటుంది
అంటే మీకు అవి నచ్చడానికి ఇస్త స్క్ంచ తసరార రిబాల
ఇక్ రీజన్ అన్ కాదు బట్ ఒక అంటే లైక్ దసరా క అనుకోండి. నవరాత్రులో మంచిగా పూజలు అవివి జరుగుతాయ అన్నమాట జస్ట్ లైక్. వనయ చతిలోనే ఉంటుంది దీపావళి మీ ఒక మంచి ఫెస్టివల్ ఉంటు క్రాకర్స్ గానీ లక్ష్మీ పూజక గం ఆ రోజు అన్ని బాగుంటాయి అన్నమాట సలోకా ఇది అ
ప్యాకెట్స్ కాలస్తుంటారా
మ్ కాలుస్తుంటాం మరి మీరు
ఏమి లేదండి చిన్నప్పుడు కాల్చఅన్ని ఇప్పుడు లేదు
ఓకే ఏమట్లా ఫిస్ విక్రీజ
ఇంట్రెస్ట్ పోయింది ఇంకెలాగో పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అది కంట ఉంటారు కదా
హో ఓకే ఓకే
ఇంకా అ రానే కావల్సిన లేదండి
గుడ్ డిషిషు బతే
ఆవు హల్చ లాట్ ఇంకా కొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నా కూడా తెచ్చి కాల్సుకోవచ్చు బట్ నాకు ఇంట్రెస్ట్ చూడాలిదంట అట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు
ఉహ్
ఇంకా మీరు బవాల అంటే స్పెషల్ గా ఏం చేస్తారు ఏంతుంటాను
మా దగ్గర మామూలుగా ఉలికలు బాగా చేస్తారండి
ఇ వంటలు బాగా చేస్త
ఊ ప ఉంటలక్కడా ఆల్గా అ కర్జకయాలు గానీ లేదంటే నోలికి మోస్ట్ ఆఫ్ ది గస్ ఇవే ఎక్కువ ఉంటాయి ఓలిగలు గానీ లేంటే కూడలు గానీ
అ అవును అవును
వినాయ మీ వినాయక చవితి దానికంటే లైక్ కుడుములు బాగా మీకు ఇష్టమైంది ఉంటుంది
అవునవును
వినాయకచవితి కుడుములు బాగా ఎక్కువ చేస్తారు అది ఫేమస్ ఆయననికి ఇష్టం కాబట్టి
ఇప్పుడు దసరా ఉంది కదా నవరాత్రులు ఉంటాయి కదా నైన్ డేస్ సెలబ్రేషన్ జరుగుతాయండి మీ ఊర్లో
ఆ అవును జరుగుతాండి చాలా బాగా చేస్తారు నైన్ డేస్ నైన్ డేస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట
ఉహాత్సవఓ లాగా జరుగుతుండది
ఆ ఉత్సవం లాగా జరుగుతుంది తర్వాత గర్భ ఆడతారు ఇకు ఒక డ్యాన్స్ అనమాట ఇది మంచిగా గర్వ ఆడతారు అంతా బాగుంటుంది
వస్తదండి డాన్స్
ఆ స్పెసిఫిక్గా రాదు కానీ ఓకే చేయ్యగలను
అంటే మీరు ఇట్లా వినాయక చవితికి దా డ్యాన్స్ వేస్తుంటారా.
వేస్తుంటాం ఇంక ఏరియాలో అంత కుర్రాలు కలిసామంటే అంత ఎగడమే కద ఇంకా.
కాకుండా మీరు ఏమన్నా సపరేట్ గా డాన్ చేయడం వల్
ఆ సేబడుగాడ అసేసేను కూరలతో కలిసి వేస్తాము
అంటే మీకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనమాట
ఆ ఉంది డ్యాన్స్ ఉడి ఇంట్రెస్ట్ ఉంది
అ అంటే మీరు అంటే ఏద నా కోచింగ్ అలా తీసుకున్నారా
అద ఇంకా జస్ట్ ఒక లైక్ మ్యూజిక్ ని ఫీల్ అవుతు అలా చేస్తూ వెళ్ళిపోవడమే
మీ ఇంట్లో నైనేతే
ఆ ఇ అంట్లోనే అలా మ్యూజిక్ పెట్టుకోవడడం అని చేస్తూ అలా వెళ్ళిపోవడం స్పెసిఫిక్ కోచింగ్ అనే అంట్లో ఏ ఏం లేదు.
ఆ
మరి మీరు మీకు అసలే వినా చేది బాగా ఇష్టన్నారు.
మయ కనీ నాక న్
ఓకే ఏముంది మ్యూజిక్ పెట్టడం మంచిగా ఏదన్నలడం అంతే.
నా న్ సో నేను కొంచెం దూరంగానే ఉంటాన్నా దూరం చేస్తే లేదండి. కువే. ఎప్పుడో ఒకసారి అంతడి అందరు వల వె ట్రై చేస్తారు గానీ నా కందుకనే ఆ ఎలానండి
ఒక లీలగాని ఈష్టంగా వెళ్లరు అన్నమాట
ఇష్టంగా అంటే నాకు రాదు అలాగని నాకు చిన్నప్పటి నుంచి అలవాటులేదండి. కే కాల అందుకు
పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలఅనమాట ఓకే ఓకే
ఉ కావాలంటే మీ లాగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎంకరేజ్
ఆ అది కూడా మంచిదే ఒకరిని ఎంకరేజ్ చేయడం
అవునువును
మ్
అండి దగ్గరలో ఫెస్టివల్ వస్తుని ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా
ఇక ప్రజెంట్ అయితే నేను కొంచెం వేరే దగ్గర ఉన్నానమాట సో ఇంటికి వెళ్ళాలి
మ్
వర్క్ కింద పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను సోగాడికి మంచిగా ఇండి పోయి ఇంట్లో జరుపుకోవాలని చెప్పి అనుకోం ర మరి
మాది అంతేనండి నేను బయట వేరే ప్లేసెలో ఉన్నాను నేను వెళ్ళాలి వీలైతే వెళ్ళి ఇంకా అక్కడే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి
ఆ
ఉగాదికి స్పెషల్ ఏమన్నా అంటే ఉగాది గురించి మీకమన్నా
యా అది అది లైక్ ఓ మనం హ న్యూ ఇయర్ చేసుకుంటామా న్యూ ఇయర్ అనేది మన న్యూ ఇయర్ కాద అనమాట ఒక బ్రిటిష్ టైప్ ఆఫ్న్యర్ మన న్యూయ వచ్చసి ఉగాది మన తెలుగు వాళ్ళకి పర్టికులర్ గా మన ఇండియన్స్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఉగాది అన్నమాట తె దాంట్లో షడ్రోుజు కు సంబంధించిన చులు మనం టేస్ట్ చేస్తాం అక్కడ నుండే మనం ఒక్కొక్క కొత్త సంవత్సరం స్టార్ట్ చే ఉ బాగా ఉండాలని జెప్పి నేర్చుకుంటాం ప్రతి ఒక్క టేస్టు ఒక ఫీలింగ్ ని తెలుపుతుంది లైక్ అంటే ఆ షుగర్ అనెది ఒక హ్యపినెస్ ని బెటర్ చెయదని ఒక షాక్ న్యుస్ ని గాని యాంగ్రీ కారం అనేది ఒక యాంగ్రీ నేస్ ని గానీ ఒక కామ్నెస్ ఇలాంటివన్నీ ఆ రోజుల్లో తెలుసు కొని లైఫ్ కూడా ఒక అలా అప్ అండ్ డౌన్స్ ఉంటుందని జొప్పి నేర్చుకొని అలా ముందుకు సాగుతున్నాం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్ అని జెప్పి అనుకుంటారు అంత
అవునవును అండి బాగా జెప్పారు అండి
యా థ్యాంక్ యూ
హ అండ్ ఇంకా న్యూ యర్స్ అలాంటివి సెలబ్రేట్ చేసుకోరా
ఏది
న్యూ యర్
న్యూ యర్స్ ని సెలబ్రేషన్స్ అంటే లైక్ మామొల అంటె ఏదన్నా ఫ్రెండ్స్ ఏదన్నా అంటే గిన లైక్ ఏదన్నా డిన్నర్ కి వెళ్ళిపోవడమొ ఇంతే గాని స్పెసిఫిక్ గా విషెస్ చేస్ ఇలాంటివి ఏం పెద్దగా ఉండవ్ ఎందుకంటే ఐ బిలీవ్ అది మన ఇది కాదు కాబట్టి ఐ డోంట్ ఫెక్ట్ ఐడోంట్ ఫాలో అంతే
అవునవును
రెస్పెక్ట్ బడ్ ఐ డోంట్ ఫాలో అంతే
ఆ
మరి అంటారు గదా తెలుగులోను మన మతాన్ని ఆచరించండి పరమతాన్ని గౌరవించండి
అవునవును అవునండి మీకు ఉగాగి పచ్చడి తయారు చేయడం వస్తద అండి
అ ఏముంది దాంట్లో నిమ్మ పూత్ తను బెల్లము కొంచెం పప్పులు ఆ తే అది చింత పదే పులుపు కోసం చింతపండు ఇవన్నీ తీసుకుని మంచిగా పేస్ట్ చేసు కొవడం దాన్ని తీసుకోవడం అంతే
ప్పు కారం మామిడి పండు అ
యా ఆ అదే
ఆ
పులిప్ కోసం జనరల్ గా మామీడి పండు తీసుకుంటారు బట్ నాకు ఫోట్ అవైలబుల్ చె కూడా జరుగుతుంది
ఓకే ఓకే
మరి మీరు మీకేమైనా ఐడియా ఉందా
ఆ మాకు ఉందన్ని సేమ్ గ మీర్ చెప్పినట్టే అలానే జరుగుతది
అదే
హా ఇంగ మా సైడ్ అయితే కొంచెం సంక్రాంతి బాగా జరుగుతది
ఓకే
ఆ అంటే బోగి భోగి రోజు అంటే అ త్వరగా లేస్ భోగి మంటలు వేసి అలా సెలబ్రేట్ చేస్
ఓకే
ఇంకా ఆ రోజు మీది చాలా ప్లేసెస్ లో ము ముగ్గుల పోటి జరుగుతు ఉంటదా
ఆహ అవునవును
హ ముంగల పోటి జరుగుతది క దాని ప్రైజ్ డిస్ట్ర్రిబ్యూషన్ అలా ఇలా అన్ని ఉంటాయి ఆ ఆడవాళ్ళు అంతా వేస్తుంటారు మేము ఎల్ళ ఊరికి ఏది బాగుంది ఏది బాలేదు అని చూస్తూ ఉంటాం ఆ ది మీ సైడ్ ఎలా ముగ్గుల పోటీలు అలాంటివి జరగవ అండి సంక్రాంతికి
నాకు స్పెసిఫిక్ గా ఎళ్లేదు నేను ఎప్పుడు చూడలేదనమాట అందుకు
ఆ తో కా
హు
ఆ ఇప్పుడు రంజాన్ అలాంటి వస్తాయి కదా
హు మ్ హు
మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇన్వైట్ చేసరా వెళ్ళడం అలాంటివీ
ఇంతవరకు ఎవ్వడు ఇన్వాయిట్ ఒ ముస్లిం ఫ్రెండ్స్ చాల ఒక్కడ కూడా ఇఫ్తార్ కాగానీ లేదంటే హలీం తెర్చకోడం కానీ నాడ ఇవని ఎవ్వరు అసలు
లేద అంటారా అలాంటిది ఆ జరగలేద్ అంటారు
అసలు నాంకే వస్ దోస్తుగాళ్ళు ఉంటారు
అందరిలో గాలని కోరుకుంటున్నాను మ్మ్ ఎవరన్న ఇన్వైట్ చెయ్యాలా
ఏ
ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టై